హలో
హలో
ఆ వినిపిస్ స్తుందా వినిపిస్తుంది అ ఏం చేేది కిందికెళ్ళి ఫుడ్ పెట్టుకొని వచ్చు లేదు లేదు ఇంకా కిందకి వెళ్ళి ఫుడ్ పెట్టుకొని వచ్చుకునాం తినాలి
మళ్ళ తిినకదా తినేసి ఫోన్ చేస్తాను ఇంకా లేదు తినాలి అమ్మా వస్తే అమ్మే ఎంత తినాల
సాంబార్ రైస్ చేసి వారు వడియాలు వేసారు
ఆ
ఇంట్లో ఏం చేశారు
అన్నం పప్పు బిన్నిస్ కాయ కర్రీ
సండే కదా ఈరోజు
సండే అంటే ఉగాది కదా ఇల్లు క్లీన్ చేసుకున్నారు
ఆహో
అదే చికెన్ తెచ్చుకోలే మీ ఇంట్లాంత కడిగి నరేంద్
మా ఇంట్లో అట్లా ఏమి ఉండదు ప్రతి రోజు తినడమే ఇంక పడుగ ముంగ రోజు ఒక్క
అంటే మీరు ఫెస్టివల్ ఒకరు చేయరా ఓగాది నాడ
ఆ ఏమో అబ్బా అమ్మ ఏమో పెయింటింగ్ ఏపిచ్చాలా అని చెప్తుండే అంటే మరి ఏపిచ్చాలా లేదా తెలియదు నాకు ఇంకా